హలో
అలో
ఆ చెప్ ప్పండమ్మా
న్నాండి
వినిపిస్తుంది.
ఏం చేస్తున్నరండి పడుకొని లేసారా
మ్మ్ ఎండాకాలం కదా ఘోరంగా నిద్రొచ్చింది.
అవునా అండి సదువుకోరా అండి మీరు ఉంక నిద్రపోతే మీ అమ్మ వాళ్ళు పెళ్ళి చేస్తరండి ఇగ మీకు
ఏం చదువుకుంటలేనండి అంటే నాకు దరిద్రమైన దోస్తులు ఇగ ఊరికే ఫోన్ చేసి సంపుతున్నారండి.
ఫోన్ నెడ పడేయండి చెత్త కుప్పల్లో చదువుకోవాలంటే మీరు పడుకోవద్దు చదువుకోవాలి కదండి బుక్ పుస్తకాలు ముందు పెట్టుకోండి చదువు వస్తుంది మీకే
చదువుకో ఉంటానండి ఇప్పుడు నాకు ఒక ముక్క కూడా గుర్తులేదు.
అవునండి ఏం కాదులేండి. అంటే కొన్ని చాలా ఏమంటారు ట్రిప్స్ టిప్స్ ఓ ట్రిక్స్ అంటారు కదాండి అవి చూసుకొని పోండి ఎగ్జామ్ అప్పుడు
ఆ నాకు ఎగ్జామ్లు రావాలి కదా
అవునండి అవునండి మీరు బిర్యానీ చేస్తారా అండి ఎప్పుడైనా
ఇప్పటి దాకా రీల్స్ చూస్తే మొత్తం బిర్యానీలే వచ్చినాయి.
అవునా నేను యూట్యూబ్ లో ఒక ఆమె చూస్తాండి. ఒక ఆమె చేస్తది బర్ ఆహా ఏం అక్క అంటారండి ఆమెని ఆమె బస్సు మస్తు చేతదండి. ఇద్దరు బిడ్డలు ఆమె తింటారు లడ్డు లడ్డు ఉంటారండి ఆలు ప
ఆ నాకు తెలుస అండి తెలుసు.
ఎట్లా తింటరూ తెలుసాండి బొక్కలు పెడుతది కట్టల పొయల మీద ఆ తినిపితద అండి ప్లేట్ ఇట్లలా ఇట్లా ఎంత ఎంత పెడతది తెలుసా అండి ఒత్తు ఒత్తుగా కలుపుకొని కూరన అయితే మొత్తం కకో కలుపుకోవడమే తింటారండి ముగ్గురాలు
నీకు లాల జలం వతద అండి అప్పుడు
నాకు అసలు ఇప్పుడు మీరు అ మీకు చెప్తుంటేనే తిన బుద్ధ అవుతందండి
నేను ఇప్పుడు దాకా రీల్స్ చూసిన
అవునాండి మీరు ఎట్లా చేస్తారాండి దేమి ఇంటి
బిర్యానీలో అవే వాస్ స్తున్నాయి ఎట్లా ఏస్తామండి మేం నాన్ వెెజ్ తిం టం
మేము తినమండి నా మాంసాహారము అపచారం అండి మేము కానీ చూస్ స్తనమాట నాకు ఇష్టం చూడడం
ఆహా
ఇయళ మా స్నేహ మొన్న మా స్నేహితురాలు పుట్టినరోజు అయితే నా చికెన్ బిర్యానీ ఇప్పిస్తా అన్నదండి మీకు ఇప్పస్తా లెండి కొంచెం పెడి లేండి నాలో
ఓకే ఎక్కడికి రావాలి
మనం రేపు గొనుక్కుందామ అండి కలిసి పోదాము బిర్యానీ తిందాము
తిందామం ఇ్య రేపు గురువారం అండి మే
ఏం కాదండి పులి గురు అమ్మ మాంస అమ్మ ఇంత పద్ద్దత అండి మీరు పండుకున్న అంటారు మధ్యాహ్నం మళ్ళీ మీకు పద్ద్దతి ఇలా అండి ఇంకా
మధ్యాహ్నం పడుకుంటారండి మనుషులు అంటే
మనుష్
నైట్ పా ఈరోజు జాగారం చేసి ఈరోోజు కొంచెం ర పరక్ష కి ప్రిపేయర్య
అవునా అండి పరీక్ష మంచిగా రాయండి ఆ పరీక్ష మంచిగా రాయండి ఉద్యోగం వస్తే మాక ఏమైనా జీతం ఇయ్యండి కొంచెం కొంచెం ఒక వెయ్యి రూపాయలు వచ్చింది అనుకోండి నాకు వంద రూపాయలు ఇయ్యండి అందులో మీకు పుణ్యం వతుదండి
లేదండి
మీరు ఎప్పుడైనా ఉద్యోగం చేసినప్పుడు ఇచ్చిరా అండి అసలు మీ మొక్కాలకి
లేదండి అప్పుడు నేనే వేరేవాళ్ళని అడు కున్నానండి
నా అండి ఎందుకండి అంత అప్పులు చేసిరా అండి మీరు
ఆ
అప్పులు చేసిరండి మీ స్నేహితుల దగ్గర
ఆ అప్పులు చేసినా అండి సంపూయిను బాబోయ మూడు వందల కోసము ఒకస
అయ్యో ఆమెకిగో ఆ అయ్యో కాదండి ఆమెకి ఎంత అత్యంత అవసరం అయితేనే మిమ్మల్ని అడిగుంటది కదండి లే అసలు నిజంగా మీరు అప్పుడు ఆమెను కాపాడిరండి ఉంగరం దగ్గర మీరే ఇచ్చిరండి మీరు ఇప్పటికిీ నేను ఇప్పుడు కాదండి మా స్నేహితురాలు చెప్పింది ఎప్పుడు తలుచుకుంటద అండి ఉంగరాలని చూసినప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళకలా అమ్మకి పెట్టింది అనమాట పైన ఖర్చు కొంచెం త్రీ హన్ మూడు వందలు తక్కువ అయితే చిరు అప్పటికప్పుడు అర్జెంట్ కావాలంటే అన్నారండి లేకపోతే వాళ్ళు పట్టీలు అమ్మేస్తుండే అండి మీ ఒక నిమిషం మీరు ఇయక
ఆ మూడు వందల కోసం నా రక్తం అయితే తాగింది ఆ అమ్మాయి
కానీ అలా పట్టీలు పోతుండేనండి ఇప్పుడు ఎంత రేటు ఉంది తెలుసా అండి పట్టీలు రెండు మూడు వేలు ఉన్నాయ్ ఇంకా మీరు ఇయ్యడమే మంచిది అయింది లేండి వాళ్ళు లే పోతే వాళ్ళ కాడ ఇప్పుడు అది కూడా వద్దు వద్దు వాళ్లకాడ ఇప్పుడు అది కూడా ఉండవు పట్టీలు కూడా బిర్యా మేమైతే బిర్యానీ నాకు తెలవదండి వండడం రాదు కానీ తినడం అయితే ఫుల్ వచ్చండి మా అత్తమ్మ వాళ్ళు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు చేస్తారు మా నానమ్మ బి బిర్యానీ అయితే కమ్మగా తి ఉంటామండి యాభై మందికి
ఓ యాభై మందికి ఏసుకుంటరా
మా అమ్మ అంటే మా పెద్ద కుటుంబం అండి మా అమ్మ వాళ్ళ సైడ్ ఒక నలుగురు ఉంటారు మా నాన్న వాళ్ళ సైడ్ సైడ్ నలుగురు వాళ్ళ కుటుంబం వీళ్ళ కుట్ కుటుంబం వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరు పిల్లలు ఇలానే ఉంట్రాండి
ఓ అందరికి పెట్టండి మీది ఊరు చే
అ అందరికి పెట్టినాక ఇక మాకు ఏం లేవండి ఇక ఇప్పుడు జస్ట్ కాగితాలు ప్లేట్లే ఉన్నాయండి అడుక్కుతినడానికి
గాదె పనైతండి మరియా యాభై మందికి ఫుడ్ పెట్టు
రోజు యాభై మందికండి మేము ఎట్లా వండాలి చెప్పండి
ఆ ఆకలైతుందని ఎంత బాగా చెప్తున్నారండి అసలు ముద్దుగా
ఆకలైతుందండి బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థమై రేపు పరీక్ష అవు మర్చిపోయినా అవన్నీ ఉన్నాయని అసలు మ రూమ్ లో మా ఫ్రెండు ఫుల్లు ఇంటికెల్లు స్నాక్స్ తీసుకొచ్చిందండి తినుబండరాలు
మీకేమన్నా తీ తీస్కరావాలా అండి రేపు మీ కోసం ఏమై తీసుకో రావాలా బిర్యానీ తిందామన్నారు కదా
జ రేపు ఓన్లీ వెజ్
మీకే ఆహా రేపు మా ఇంట్లో కూడా వెజ్జె ఉంటది లేండి కానీ ఏమన్నా తీసుకురామంటే తీసుకొస్తా అండి ఇంటికానుంచి ఏమనా తీసుకురానా అండి మీకు
అండి పచ్చళ్ళుంటే తీసుకురండి
పచ్చళ్ళు మా ఇంట్లో ఏం లేవండి పసుపు ప్యాకెట్లు ఉన్నయండి మీ పసుపు ప్యాకెట్లు తెమ్మంటే
ఏ రైపయింది ఓ అ ఏమైనా తీసుకురాండి ప్లీజ్
ఏం తీసుకురావాలి చెప్పండి మీకు
ఏమైనా ప్లీజ్
మా ఇంట్లో ఏం లేవు పూజ చేసుకునే సామాన్లు ఉన్నాయండి నూనె బుక్ పెన్ను తీసుకొస్తా అండి చదుకో అవునండి నేను ఒక ఒకటి చేస్తా మీరు నేను ఒక కూర చేస్తా అది తీసుకురాను అంటడి మీకోసము ఆడి ఎల్ పై కారం ఎట్లా చేయాలో చెప్తా ఫస్ట్ మీకు నచ్చిత ముందే చెప్పండి దాన్ని బట్టి నేను తీసుకొస్తానునమాట చేసుకోొని మీకోసం ఫస్ట్ కొన్ని ఎల్లిపాయలు కొన్ని ఎల్లిపాయలు గిల్లు కొని పక్క పెట్టుకోవాలి పొయ్యి మీద గ్యాస్ ముట్టించుకొని ఒక కళాయిలా నూనె పూసి ఫుల్లు నూనె పోయాలన్నమాట ఏది మనం పచ్చడికి ఎంత నూనె పడుతుందో అంత నూనె పోసుకొని ఫుల్ తాలిమంజలుయాలి మిరియా అవి ఉంటే చూడండి మిన మప మనపగుంలు శనగపప్పు ఆవాలు జీలకర్ర అవన్నీ ఫుల్ ఫుల్ వేయాలండి పావు కిలో దాంకా వేసి అవన్నీ వేసి ఫుల్ వేయించినాక కొంచెం కరవేపాకు కూడా వేయ్యాలండి ఏ అయితే వసినాక తీసి కానీ మెత్త కావండి గింజలు నేను పదిహేను రోజులు జులైనా నేను గ్యారెంటీ ఇస్తానండి మీరు తెచ్చేవి మేతగుంటాయి కావచ్చు అయితే నేను వెల్ ఉల్లిపాయకారము ఎల్లిపాయలుమో దంచి పక్కకు పెట్టుకోవాలి పోయ్యి మీదనే వేసి కొంచెం ఇంగు వేయాలి ఇంగు వేసి మస్తు ఉంటదండి మ వాసన సూపర్ ఉంటది ఇంకా దించ చ్చి కొద్దిసేపు అయినంక ఉప్పు కారం కారం వేయాలనమాట కారం మంచిగా నూనె ఇంకా ముద్ద ముద్ద అయితది అనమాట పొడి పొడి ఉండదండి అన్నంలా టిఫిన్లలా పెట్టుకుంటే సూపర్ ఉంటదండి ఉడుకుడుకున్నంలో అయినా తినొచ్చు మీకు ఇప్పుడు ఏమైన్నా ఇడ్లిలు పెడితే చట్నీ పెడుతరు దోశ పెడితే చట్నీ పెడతరు కదండి ఆ చట్నీకి అంచుకొని పెట్టుకుంటే ఆహా ఎంత బాగుంటో తెలుసా అండి
ఎవరు పొట్టు ఇస్తారంండి మీకు
మా నాన్న తీస్తారు మా అమ్మగారు తీస్తారండి తీయకపోయినా ఏం కాదండి తీసినా తీయొచ్చు తీయకపోయినా కొంచెం కొంచెం టేస్ట్ బాగుంటది అనమాట కొంచెం కొంచెం ముంచిన కూడా దానికి
ఫుడ్ మీ అమ్మతో చేపించుకొని తీసుకురావచ్చు కాదండి పులిహోర బాగాచెస్తారు మీ వాళ్ళు
కానీ పొద్దునన ఐదింటికి వెళ్తా అండి బిర్యానీ తినాలంటే ఐదింటికి వెళ్లాలండి నేను మా ఇంటికి కా నించి
అవునా
మరి అప్పుడు పొద్దున్న ఏదయితడండి పొద్దున్న అయితే అంటే పులిహోర చేసుకొని వస్తంది కానీ మెత్తగా అయితయండి గింజలు అవునండి ట్రై చేస్త అసలేండి పులిహోర నాకు కూడా ఆకలి అయితదికదా
మ్ ఈ రోజు రాత్రికి మిక్సర్ చేయచ్చుగాద
అవునవును చేయచండి తాలింపు గింజలన్నీ ముందే నైట్ దంచి అంటే అన్ని వేయించుకొని పెట్టుకోవచ్చు రేపు మార్నింగ్ పొద్దున్న అన్నం వండుకొని కలుపుకోవచ్చు అనమాట
ఇక్కడ హాస్టల్ అన్నం పెడతారుకాందండి ఇగ దాంట్లో కలుపుకొని తినొచ్చు మీరు ఓన్లీ పచ్చడి తీసుకొస్తే
అట్లా బాగుంటదా అండి
హుమ్మ్
మాకు తెలివదండి అసలు అట్లా చేసి చేస్తారని హలో
మ్ తింటున్న
ఆ తినండి తినండి ఏం తింటున్నారండి
గర్జలు
గర్జలా నాకు ఇష్టం అండి ఎట్లా చేసారు తెలుసా అంటడి మీకు
మీకు లోపల స్టఫ్ ఏమి ఇష్టంమండి మాకు కొబ్బరి పొడి
మా కొబ్బరి పొడి కాదండి పల్లీల పొడి తోటి బెల్లం వేసి కలుపుతారు మిక్సీ వాడతారు పల్లీలు పల్లీల తోటి సూపర్ ఉంటది అనమాట మీకు ఎప్పుడైం చేస్త సుకొనొస్తా మా ఇంటికి రండి నాలుగు రోజులు పాప్పులు అన్ని చేపిస్తా అన్నమాట పిండి వంట పిండి వంటలుని చేస్తాం మీరు కళ్ళు తాగుతారా అండి
అబ ఫుల్లు
అవునా నేను తాగుతా అమ్మమ్మ ఇంటికి తీస్ ఇక్కపోవచ్చు కదండి నన్ను ఎప్పుడైనా
స్తది
అవునా అయితే మాకు ఎండాకాలం హాలిడేస్ ల్లా మీ ఇంటికి రావాల లాండి మేమే ల్లల మా స్నేహితురాలు వస్తుంది మేము అందరం కలిసి వస్తాం మనం వేములవాడ అటన్నీ పోదామ అండి ఇంకా అంజనే స్వామి టెంపుల్ ఒకటి ఉంటదంటగా అండి మీ దగ్గర ఆ కొం పోదామండిది దేవుడు చాలా పవిత్రం అంట అక్కడ చాలా మొక్కుకుంటే జరుగుతది అని అంటరండి
పోదామండి
మీకోసం ఒక డైరీ మిల్క్ కొందాం అనుకున్నా గాని డైరీ మిల్క్లు అయిపోనాయండి ఇలా షాప్లా
కు
ఎందుకంటే షాప్ అడిగగానే చిల్లర లేవమ్మా అన్నాడు అయితే చిల్లర్ బదులు మీక్ చాక్లెట్
ఆ ఏమన్నా తీసుకరా అంటే నాకు చిన్న ప ఏదో ఒకటి మీ ఊర్లో దొరికితే
ఆ ఆ ఓకే అండి మీకేమ ఏఎం ఏం కావాలో నేను ఫోటోలు పెడతా చూసుకోండి మీకు నచ్చితే కొనిపిస్తా
చిట్
మీకు ఫోటోలు పెడతా అండి మీకు ఫోటోలు పెడతా చూసు కోండి మీకు నచ్చినవి అన్నీ నాకు చెప్పండి నేను
ఓకే చాలా ధన్యవాదాలండి
మా ఓ అవును సరే అండి మరి ఇంకా మా అమ్మగారు పిలుస్తూ చంది తొందరగా వెళ్ిపోవాలి